హలో
హలో
హలో నమస్తే బాగున్నారా
ఆ నమస్తే బాగున్నాము అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాను
రంజాన్ దగ్గర పడితేనే చాలా ఎక్సైట్ మెంట్ అ
అవును ఈమెడ ఈ సాధ రంజాన్ ఏం ప్లాన్ ఉన్నాయి
మొదట నూన్ తర్వాతస్ పా తర్వాత ఈద్ షాపింగ్
నిజంగా రంజన్ ఆఫ్ ద ఇయర్ అనిపిస్తుంది
అవును రాత్రంతా తారావిహ ప్రేయర్ పీస్ఫుల్ గా ఉంటుంది
నోం పెతడాం కష్టం
అలవాటు అయితే కాదు కానీ మొదటి రోజు మాత్ర పం హార్డ్
నాకు అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తేనే తల తిరుగుతుంది
ఆహా నీకు ఫస్టింగ్ అంటే నేను నైట్ మలేర్
ఇకన్నే
రంజాన్లో సూర్యోదయం ముందు శేహరి తినాలి
శేహరిలో ఏమేమి తింటారు
ప్రోటీన్ కబాబ్ డేట్స్ ఫ్రూట్స్ ఎవరింట్లో ఎలా ఉంటుందో
నేను డేట్ నాకు డేట్స్ అంటే చాలా ఇష్టం
డేట్స్ తోను విడదీయడం సున్నాత్
ఎందుకు
అవి శక్తి ఇస్తాయి వెంటనే ఎనర్జీ
అర్థంయంది
ఇస్తా టైం వచలుపు మినిట్లు స్లోగా వెళ్ళిపోతాయి
అవును నీ కళ్ళు గంట మీదే ఉంటాయి
వంద శాతం ఆరున్నర అంటే ఆరు ఇరవై ఐదు నుంచే ప్లేట్లు రెడీ
ఆహా బెల్లం అయ్య లోపే టేబుల్ దగ్గర
ఇఫ్తార్లో సమోసాలు పకోడీలు ఫ్రూట్లు చాట్
మరియు మీ ఫేవరెట్ రిహబ్చ
అవును చెల్చేసి తాగితే హివన్
మీ ఇస్తా టేబుల్ చూస్తే మినీ రెస్టారెంట్ లాగా ఉంటుంది
మా అమ్మకు కుకింగ్ అంటే ఇష్టం కదా
అవును రంజన్ టై లో రాత్రులు చాలా ఆనందంగా ఉంటాయి
అవును మసీద్ లైట్లు ప్రార్థనలు ఫుల్ పీస్ఫుల్ వైబ్స్
నాకు రాత్రిలు ర బజార్ కి వెళ్ళడం చాలా ఇష్టం
లక్ష్మణ్ బజార్ లో స్పెషల్ రజన్ స్టాల్స్ పెడతారు
చూడి బ్యాంగిల్స్ అత్తర్లు అన్ని చాలా కలర్ఫుల్గా ఉంటాయి
నిజమే రంజాన్ టచ్ ఉంటేని బజార్లో టైలీగా ఉంటుంది
సెహరికి నిద్ర లేస్తే విద్రగానే సెహరిగానే ఏది అర్థం కాదు
అవును అల్లారం మోగుతుంటే మనసు ఐదు నిమిషాలు ఇంకో అంటుంది
అ చాలా ముప్పై నుంచి చాలా అవద్ అడి
నిజం
ఒకసారి మ
అవునా సేమ్ రని సావడంతో మొత్తం రోజు నీరు కూడా లేనండు లేకుండా లేంది
ఓహో ఎలా మెసేజ్ చే చేసవా
పేషన్స్ ల్యాండ్ ఫయిట్
రంజాన్ లో ఫ్యామిలీ బాండింగ్ కూడా ఎక్కువ
నిజాం ముస్తఫా అందరు కలిసి తినడం చాలా క్యూట్
మేమైతే ఎంత టేబుల్ రెడీ చేస్తాం
చిన్నప్పులుు ఇఫ్తార్ అంట ఎకు ఏది ఇష్టం
సే సే అసలు
ఫుడ్ మెమరీస్ ఆర్ ద బెస్ట్ మెమరీస్ కదా
అవును హన్ండ్రెడ్ పర్సెంట్
ఈసారి మనం కలిసి త చేిద్దం
ఆ అవును గుడ్ అది చాలా బాగుంటుంది
నువు డేట్స్ తీసుకురా
నేను డేట్స్ మాత్రమేనా ఇంకేమైనా చెయ్యాలని ఉందా
బాగుంది అయితే మీ అమ్ మీ అమ్మ స్పెషల్ చికెన్ కూడా పంపించు
ఓహో అడిగితే అవును అంటుంది
ఈ డ్రెస్ కోసం ఏం చూసుకుంటున్నావు
ఒక గ్రీన్ అనార్కళి డ్రెస్ ఆ స్వర్ణం రంగు తో స్వర్ణం వర్కు తో ఉంటే
వా చాలా రిచ్గా ఉంటుంది
నువ్వు మరి
నేను పాస్టిల్ పింక్ సహస్రా చూస్తున్నా
నీకు కది సూపర్ సెక్ట్ అయితే తెలుసాం
ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా కొనాలి
అత్తరు కూడా కొనుక్కోవాలి ఫెస్టివల్ వైబ్ కంప్లీట్ అవుతు
అవును రోజ వత నా ఫేవరెట్ దోసా
ఆ రంజాన్ లో తారా విహార్ ప్రవేశ చాలా ప్రత్యేక ం కదా
ఆ రాత్రి అర్ధరాత్ర రాత్రి అయ్యే వరకు చేస్తారా
అవును కానీ శాంతి అద్భుతంగా ఉంటుంది
ో రావాలనిపిస్తుంది
తప్పకుండా చాలా మంచి అనుభవం
ఆహారం గురించి మాట్లాడుతూనే ఉంది
రంజాన్ అంటే ఇక్తార్ ఫుడ్ బ్లీస్డ్ ఎన్లెస్
నీ ఫేవరెట్ ఏది అవును మక్క మసీద్ దగ్గర హలీం కూడా ఫే మస్
హైదరాబాద్ లో కూడా హలీం కి క్రేజీ ఫాలోయింగ్ ఉంటంది తెలుసా
నిజాం ఎవీ స్ట్రీట్ స్మెల్స్ డెలీషియస్
ఉమ్ రాత్రిలు బజార్ కి వెళ్ళేటప్పుడు కలర్ఫుల్ ఐట్లను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది
మీ శారీ బజాషీట్ ఫిట్ కూడా త్రైచేద్దాం
ఆ పక్కా రాయిచేద్దాం ఇంకా సారి మల్పువ డబల్క మీటా అన్నీ తిందాం రంజాన్ లో నువ్వు ఎక్కువగా ఏం ఫీల్ అవుతావు
తగ్నిించ మరి మనసు కామ్ అయిపోతుంది
ఉమ్ అది చాలా ఆనందమైన విషయం
చూ నన్ పెట్టి ట్రై చేయచ్చు కదా
నేనామ్మదగారి రెండు గంటలకి
ఆహా ఫాస్టింగ్ కాదు పేస్టింగ్ మాత్రమే
పక్క అదే అసలు
రమ్ వంచివర్లో ఎదలోచ్చినప్పుడు చాలా ఎమోషనల్ గా ఉంటుంది రా అసలు ఒక నెల ఎంత చేసి న్నా ఇబడ ము ముగియడం కబడ్టి
ఓహో అట్లానా
ఈద్ రోజులో అన్ని ఇలు స్వీట్స్లుంట ఉంటాయి తేలుసా
షీర్ కుర్మా టై మల చలు
అవును డ్రై ఫ్రూట్స్తో ర రిచిగా చేస్తాం అసలు
నేను ఆ రోజు
సాలితం అ
రేపటి నుంచి నోము కదా రెడీనా మరి
ఓంగ్లీ రెడి
నేనైతే రాత్రి పన్నెండుకి బిర్యానీ తింటా నువ్వు
నువ్వు నోమ్ పెట్టకపోయిన అర్ధరాత్రి బిర్యానీ ఎందుకు
సరదాగా అట్లా తినాలి
మీకు ఫుడ్ అంటే విజషన్ంది
నీకు రంజాన్ అంటే అదే లేదా నాకు కూడా అంతే మరి
తీశయాల ఈ సంవత్సరం మనం కలిసి చాలా వ మంచి రంజాన్ జరుపుతున్నాం
ఆ అవును పక్క జరకున్న
రంజాన్ వచ్చేసింది నే ఇంట్లో బిజీ మొదలైందా
బసి మాత్రమైనా అమ్మా ఇల్లు రంజాన్ స్పెషల్ మ్యారేజ్ హాల్లా ఉంది
ఆ హా ఎందుకు
అమ్మ చికెన్ లో నాన్న ప్రార్థనలో చిన్నన్న టీవీ రిమోట్ కోసం గొడవల్లో అందరు చాలా బిజీ బిజీగా ఉన్నారు
మొదటి ఇ ప ఫ్యామలీ రియాక్షన్ ఎలా ఉంటుంది
ఆరు ఇరవైకి నాన్న గడియారం చూసి మరే పది నిమిషాలు ఉన్నాయి ఆరు ఇరవై ఇక్కటికే చిన్న ఇంకెంత టైం అంటాడు
అమ్మ నీరు య్య ఉల్వా అమ్మమా
అవును పక్కదే
ఎలా ఉంటుంది
ఆహా అమ్మ నా పె ఇరవై పదార్థాలు రెడీ చేసినది
ఇర్బయా
అవును కానీ నాన్న నేను డేచ్ రెండు తీసుకుంటే చాలు అంటారు
కానీ చివరికి సమోసాలు ఆరు తింటాడు కదా
కరెక్ట్
మీ ఇంట్లో పనులు ఎవరు తెస్తారు
మా పకింటి ఏహమా అంకుల్ నుండి వచ్చే హలిని మాత్రమే మా ఇంట్లో యాక్సెప్టెడ్ అంతే వేరేళ ఎవ్వరు వేసినా నువ్
ఏం హలీం
అవును మా నాన్న దానికి ప్రత్యేకంగా ప్లేట్ రిజర్వ్ చేస్తాడు
పక్కింపులో నుండి వచ్చిన రిజర్వేషన్
అదే మా నాన్న స్టైల్
శేహరి సమయంలో ఎ వడుతుంది
త సగం నిద్రలో ఉంటాం
ఆహా
అమ్మ మమ్మల్ని లేపడానికి ఇలా అంటుంది ఎవర్ రైనా లేవకపోతే బిర్యానీ లేదు ఎవ్వరు లేవ్వకపోయినా బిర్యానీ ఉండదంటది
అదే అల్టిమేట్ అలారం కద మీకీగా
అవును అందరు సెకండ్ లో లేస్ తర్
కల్లు మూస్ తున్నయ్ టేక్ కూడ తింటరు కదా
అవును తంటూ నిద్రపోవడం కూడా ఒకసారి జరిగింది
ఎవరు
ఆ తమ్ముడు రొట్టె ఎత్తుకొని నిద్రపోయడు
అవునా సరే మరి మ వాళ్ళు పిళ్ళిస్తున్నారు మ ర్ తర్వా త మాట్లాడుతాను సరే బాయ్ మరి
బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం
ఓకే